హలో హలో
అన్నా
ఆ వినిపిస్త ఆ బాగున్నా బాగున్నారా మీరు బాగున్న మీ మీరు బాగున్నారా నేను ఏం లేదు ఖాళీగానే ఉన్నా ప్రస్తుతానికి
తిన్నారాన్న
ఆ తిన్నమండి ఆ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేసినాం లంచ్ చేయలే మీరు
అవునా లంచ్ చేయాలన్నా ఇగ అదే లంచ్ చేసి చేయాలి చేసి మూవీకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం
ఆహా ఓకే సూపర్ ఏ మూవీకి వెళ్తున్నారు వొస్తా వొస్తా
మన శంకర వరప్రసాద్ ఏదో
వస్తా కాని ఈ రోజు వర్కౌట్ కాదు నాకు వస్తా కానీ ఈ రోజు వర్కౌట్ కాదు మీరు మీరు వె న్నారా ఎప్పుడు ఏషోకెల్
అదేవ ఈవినింగ్ వెళ్దామని చుస్ మీకేమనా ఈ ఈవినింగ్ వర్కౌట్ అయితే
మీకు ఈవినింగ్ అయితే మీకు చెప్తాను నేను మూవీ గురించి రావడం అన్నామా మరి ఏంటి అనేది ఆ సిచ్యువేషన్ చూసి చెప్తాను ఇప్పుడు మూవీస్ ఏమి చూడట్లేము ఎక్కువ ఇప్పుడు ఏం నడుస్తున్నాయి
ఆ అన్నా ఇప్పుడు ఉన్నాయి్ కదా కొత్తగా రెండు మూడు వచ్చిన కదా
ఏంటిది ఏమున్నాయి అసలు
దుర దురంధర్ టూ అని వచ్చింది ఒకటి
అవునవును అది అందరొద్దు దురందరు వన్ను ఉంది టూ ఉంది మూవీ రేంధర్ వన్ ఉంది కొంచమ చూసినాను నేను ఇంట్లా టూ కూడా బానే వస్తూ పరు ఉందంటున్నారు
అదే అదే బాగుందిని కలెక్షన్ కూడా బాగా వస్తున్నాయి బాగుంది స్టోరీ ఆ ఇండియన్ అం అంటే మన నే నేషనల్ సెక్యూరిటీ గురించి ఇండియన్ ఆర్మీ అంటే వాళ్ళ యొక్క సెక్యూరిటీ ఫీ ఎలా ఉంటది ఏంటి అనేది దాని గురించి అంటే రియల్గా జరిగిన కొన్ని సన్నివేశాలను ఆధారంగా తీసుకుని చేశారనేసి చెప్తున్నారు
ఆహా
అదే అంటున్నారు అం అంటే మనకి మన సెక్యూరిటీ సిస్టమ్ గురించి మనకి మామూలుగా నాలెడ్జ్ ఉండదుగా ఓరల్గా ఏదో ఆ ఇండియన్ ఆర్మీ అంటే తెలుసు నేవి అంటే తెలుసు ఓరల్గ పైట తె కాని లోపలికి లోతుగా వెళ్ళి ఎలా చేస్తార అనేది మనకు తెలవదు కదా
అవునవును ఇప్పుడు ఏందంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఈ మూవీ చూసి భయపడతాందంట ఆడ
అంటే వాళ్ళకి ఆ అంటే ఇప్పుడు మనం సిస్టమ్ ఎలా ఉంద అనేది మనకు ఇన్ని రోజులు మనకే తెలయదు కానీ మన గురించి ఇప్పుడు వాళ్ళ తెలుసు ఒక మూవీ ద్వారా తెలిసింది కాబట్టి వాళ్ళకు కూడా మనం అంటే ఏందనే ఒక చిన్న ట్రైలరే ఆ మూవీ అనేది
అవునవును
అది అంటే ఇన్డైరెక్ట్ గా వాళ్ళకి హెచ్చరించినట్టుగానే ఉందన్న
కానీ కానీ మూవీ చాలా లెంత్ ఉందంట కదా మూవీ
ఆ కానీ లెంతత్ీ మూవీ కానీ లెంతత్ ప్రతి మూవీ చూసిన ఫీలింగ్ లేదంట థియేటర్ లో ఉన్నంత సేపు అద్యంతం చూడాలని అనిపిస్తుంది అంటే కొత్త విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనకు టైం తెలివదు అప్పుడు ఇప్పుడు మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళండి ఒక వన్ అవర్ అనుకుని వెళ్తారు కానీ అక్కడ ఎన్ని గంటలు గడిచినా కాగానీ మీ అర్థం కాదు ఎందుకు ఆ ప్రదేశం మహిమా అంటే కొత్త విషయాన్ని తెలుసు కోవాలనుకున్నడు మైండ్ అనేది ఆటోమేటిక్
మామూలు అంతా అదేనా ఏమన్నా ఇంకేమైనా అందులో ఏ రండ్
ఆ అట్లా ఎంటర్టైన్మెంట్ ఉండదు లే లేదు మొత్తము స్వా అంటే మనం సెక్యూరిటీ ఎలా ఉంటది ఆ సిస్టం ఎట్లా అనే దాని గురించే అంటే బిట్టుబిట్ ఎలా ఉంటుందంటే ఇంటరెస్టుగా ఉంటుంది ఈ తర్వాత ఎం జరుగుతుంది ఇది వీళ్ళు ఇక్కడ ఎం చేస్తారు అసలు ఎలా దీని ఎలా చేదిస్తారు లేపోతే ఇది ఎలా చేస్తారు ఎలా అక్కడ వాళ్ళని సస్పెన్షన్థ్రిల్లర్ తెలవదు ఇంకోటి ఏంటంటే జనరల్ గా సస్పెన్స్ థ్రిల్లర్స్ మూవీస్ వేరు ఇది మన నేషనల్ సెక్యూరిటీ సంబధించి కాబట్టి ఇంకా ఇంటరెస్ట్ ఎక్కువ ఉంటది అంటే మన సిస్టమ్ ఎలా ఉంటదనే తెలుసుకోలనే కుతూహలం ఉంటది కదా ప్రతి ఒక్కరిలో కూడా మామూలుగా మనకి సెక్యూరిటీ అనేది తెలుసు కానీ అది నిజంగా ఎలా పనిచేస్తుందని నీకు తెలుసా నాకైతే తెలియదు అది మనం మూవీలో చూపెట్టిన ఇప్పుడే అనిపిస్తుందంటే వాంబో ఇంత కష్టపడ్డ అంటే ఒక ఆపరేషన్ చేసి ఇప్పుడు ఇన్ని కారణాలు ఉంటాయి ఇన్ని కష్టాలు ఉంటాయి. ఇన్ని లీడ్స్ తీసుకోవాలి ఇన్ని ఆ ప్లాన్స్ ఉంటాయి. ఇంత పకడ్బందగా ఇట్లా ప్లాన్ చేసి ఇట్లా అటాక్ చేస్తారు అనేది మనకి ఎలా తెలుస్తది. ఆ మూవీ చూస్తుంటేనే తెలిసింది అంటే నేను దురంధర్ వన్ చూసా
ఏదన్నా కూడా దాన్ని చూస్తేనే తెలుస్తది ఏం పని చేసినా కూడా ఏం చేసినా అందులో చూస్తే ఎక్స్పీరియన్స్ వస్తునే తెల్
ఆ ఇప్పుడు మొన్న మన ఆపరేషన్ ఆపరేషన్ సింధుర్ జరిగిందన్న జరిగితే వాని మీద ఒక రెండు బాములు లేపేసే దానికి పాకిస్తానికి ఎత్తతుండదని మనం అనుకున్నాం. కానీ ఎంత వరకు లిమిట్ ఉండాలి ఎంత వరకు చేయాలి ఎంత వరకు చేయకూడదు అందుకు ఎలా చెయ్యాలి ఏంటి అనేది ఆ ప్లానింగ్ మనకు తెలుసా మనం అనుకున్నాం ఓవరాల్గా ఒక బాంబు ఐసిరేత్తే అయిపోతది గాని కానీ దాని సిస్ట్ ఎట్లావుంటదని మనకెలా తెలుస్తు అంటే ఇలాంటి మూవీస్ చూడడం వల్ల తెలుస్త స్తది ఇప్పుడు ఈ దురంధర్ మూవి చూడడం వల్ల వాళ్ళు ఎలాంటి ప్లాన్స్ ఏస్త సారు ఒక ఆపరేషన్ చేయాలంటే ముందుగా ఎలాంటి సిస్టమ్ ఫాలో అయితరు ఎలాంటి ప్లానింగ్స్ వేసుకుంటరు దానికి ఎలా ఖర్చు అవుతుంది ఏమేమేం వాడాలి ఎవరెరోవరిని ఇన్వాల్వ్ చేయాలి ఎలాంటి లీడ్స్ తీసుకోవాలి ఎలాంటి టి ఆధారాలు మనకు ఉండాలి ఇవన్నీ ఎలా తెలుస్తదంటే అంటే ఈ స్పై అంటే మన ఈ శక్ క్యూరిటీ సిస్టమ్ వాల్నే తెలుస్తది. నిజంగా జరిగిన ఒక
ఇది ఎట్లా సిస్టమ్ అనేది ఇది అవున అవును అవునంట ఇది ఎట్లుంటదంటే ఏది కూడా దానికి లిమిట్ దానికి కంట్రోల్ ఉంటది ఈ
ప్రతిదానికి కంట్రోల్ ఆ ఇప్పుడు ద మనం దబుకున ఎవర్నన్నా చంపేతే ప్ర ప్రజా సంఘాలు ఉంటాయి ఇగ ఇప్పుడు మన లోకల్గాన అయితే ప్రజా సంఘాలు ఉంటాయి, కానీ ఇంటర్నేషనల్ లెవల్ ల మన ఐకరాజ సమితి ఇన్వాల్వ్ అయితది. ప్రపంచ దేశాలు ఇన్వాల్వ్ అయితయి, ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు ఒక కారణం లేక్ కుండ ఆగోప అవన్నీ అడుగుతయి అప్ ప్పుడు మనం వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన పరి తిథి అంటె అందరి స్ సమాధానం చెప్పాలి మనం అనుకుంటాం, మనం లోపల లోపల ఏ మోడీ ఒక బాంబ్ ఎస్తేత్తే అయిపోయ దానికి ఆగుతాండు అని మనం అనుకుంటం. కానీ ఆయన ఎవరెవోరు సమాధానం చెప్ పలో ఆయనకి తెలుసు
అవునువును వన్నీ థ్రెట్స్ న్ టె ఇగ త్రెడ్ థ్రెడ్స్ వేరే కంట్రీస్ నుండి కూడా వస్తది ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళ తూర్కియా కంట్రీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్ ది అంటే మామూలు చిన్న చిన్న బాంబులు ఆ అన్ డ్రోన్స్ కూడా సప్లై చేస్ ది ఆ అట్ల వేరే కంట్రీ చైనా నుంచి కూడా వాళ్ళు, సో అలాంటి వాళ్ళ నటి కూడా
మనం ముందుగాల్ నే పసిగట్టి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేయాలి
అట్లా ఈ యుద్ధం చేయడం అంత ఈజీ ఏం కాదు, యుద్ధం చేయడం ఈజీ కాదు, దాని ఏనకాల చాలా పరిణామాలు ఉంటాయి ఎన్నో. ప్రాణాలు పోతాయి ఎన్నో లోసెస్ వస్ తయ్
అయితే తెలుగు వర్షను ఇంకా మైబాల్ వచ్చింద రాలేదా నది తెలు గు వర్షన్ మాకైతే ఐడియా లేద్ మరి మై బ్
ఆ హా నాకు కూడా ఐడియా లేదు. హిందీ వర్షన్ అయినా నో ప్రాబ్లం చూస్తా చూడాలని ఉంది, నాకు అది వచ్చిన తర్వాత చూడు
అదే నడుస్తుందంట
అది ఎప్పటి నుండో నడుస్తుంది. అది నేన్ ఆ నేన్ చూసినా ఆల్రెడీ ఆ మూవీ చూసినా, హు బీమ్స్ తెలుసు తెలుసు
బయారాం ఆయన
బాగనే కాంపోజ్ చేసిండు మ్యూజిక్
మీ వోళ్లే వాళ్ళు కూడా ఇక్కడ భయారం పక్కన బాల్యత్ తండాని మా సూపర్ సీనియరు ని పెత్తలడ్డలో చదువుకున్న దాని పక్కన ఒక తాండ
ఆ గ్రేట్ ఇంత అంత చిన్న విలేజ్ నుంచి తడా నుంచి గ్రేట్ గ్రేట్ అంత హైట్లా పోయిందంటే ఎదిగిందండి అదే గ్రేట్
ఆ
ఈవెన్ చిరంజీవి మూవీకిి మ్యూజిక్ కాంపోజ్ చేసినండి గ్రేట్
మాముడి సంగా ఆ ఇప్పుడు మళ్ళా ఇంకోటి ఏంటన్న ఈ రాజు విేడ్స్ రాంబాయి అని వచ్చి వచ్చి కదాంకోటి ఇల్ందులో ఇల్ందు దగ్గర అది రియల్ స్టోరి అది కూడా రియల్ స్టోరియా అది కూడా మనకు తెలిసినళ్ లే దని మ్యూజక్ డరెటర్ కూడా గవర్ రం ఇప్పుడు మనం మహబాద్ నుంచి పోతా అంటే గౌరవ వస్తుంది కమల్ పేరు అది భయాారం వచ్చే రూట్ లో అక్కడ తెలమగూడె కాంచి ఆ అక్కడ గౌరవనికి సంబంధించిన సురేష్ బొబ్బిలి ఆ ఎస్ తెలుసు నాకు సురేష్ బొబ్బిలి ఆయన మన వి సిక్స్ లో బతుకమ్మ పాటలు వచ్చినాయి చూసాం ఆ పాటాన్ని కి ఆయనే మ్యూజిక్ డైరెక్టరు ఆ వి సిక్స్ లో వచ్చిన ప్రతి పాటకే ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ అది స్టార్టింగ్ అనమాట తర్వాత ఇప్పుడు ఈ మూవీస్ చేస్తున్నాడు హ్మ్ మళ్ళా ఈ ఇప్పుడు మొన్న రజాకార్ మూవీ వచ్ వచ్చింది అనసూర్య యాక్ట్ చేసింది ఆ దానికి కూడా బీమ్సే మ్యూజిక్
కానీ సాంగ్స్ బాగున్నాయి ర రజాకర్ మూవీలో సాంగ్స్ చాలా బాగున్నాయి అందులో
కూర్చుండు భయారం అనసూర్య నీ బయ్యారం తీసుకొచ్చిండు ప్రమోషన్స్ కోసం బలగం సినిమా తెలుసు కదా ఇక బలగం సినిమా ఎంత పెద్ద హిట్టో ఆ దా దాని దానికి దానికి కూడా ఆయనే ఎవరు మన భీమ్సే ఆ డైరెక్ట్ క్టర వేణు మన జబర్దస్త్ వేణు అందరు తెలంగాణ వాళ్లే బాగా చేశారు యాక్ట్ సూపర్ ఫేమస్ అయింది అప్పుడు కూడా యూనిట్ మొత్తాన్ని బయ్యారం తీసుకొచ్చిండు
అవున అవును మైబాద్ వచ్చిర్రు ఇక్కడ మూవీ చూసిర్రు అవునను అప్పు
ఆ దిల్ రాజు అప్పటి నుంచి ఇక దిల్ రాజు తోనే ఇక చాలా మూవీస్ చేస్తుండు బాగా సక్సెస్ అయిండు ఆ తర్వాత అనిల్ రావు పూడితోని సంక్రాంతికి వస్తున్నాం తీసిండు అది సక్సెస్ అయింది అదే అనిల్ రావు పూడితోని మళ్ళీ ఇప్పుడు ఇది తీసి మన శంకర్ వరప్రసాద్
మన శంకర్ వరస్పవ వరప్రసాద్ చిరంజీవి మూవీ కానీ బాగుంది అందులో మూవీలో ఆ వెంకటేష్ కాంబినేషన్ కొద్దిగా బాగుంది అప్పటి నుండి కొంచెం హైలైట్ హైలైట్ అయింది
కొచ్చింది అప్పటి నుంచి ఏదైనా పెద్ద హీరోలు కాబ ట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ అ ఫేమస్ ఎక్కువ ఫేమస్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటాది అలాంటి వాళ్ళతో చేసినప్పుడు ఏంది అంటే వేళ్ళకు కూడా కొంచం ప్రయారిటీ ఎక్కువ ఉంటది అనమాట
అవును అవును
త్తది కదా
అవును అవును ఏందీ
నవీన్ అన్నా మూవీస్ అయితే బాగున్నాయి
ఆ దురంధర్ చూడాలి ఇగ దాన్ని నేను ప్లాన్ చేస్తా మూవీకి వెళ్ళడానికి
మూవీ థియటర్ లోనే చూడాలి దూరందర్ ఎందుకంటే ఇంట్లో చూత్తే దానికి కిక్ కూండదు
ఇంట్ల దురందరు చూసినా గాని డిస్టబెన్స్ ఉంది అది ఇది అంతా లొల్లి ఒకటే దగ్గర కూర్చోలేము మనం మనము ఒకటే దగ్గర ఇంట్ల కూర్చోవాలంటే కూర్చోలేము కదా అదే థియేటర్ లో అంటే ఇక డబ్బులు ఇత్తము పేమెంట్ చేస్తాము కాబట్టి మనకు ఈజీగా ఇక కంపల్సరీ కూచోవాలి కట్టేసి పడిన ఉంటది ఇగ త్రీ హవర్స్
అదే అదే అందుకోసమని అక్కడే ఇక థియేటర్ లో చూద్దాని వెళ్తున్నా సాయంత్రం వీలైతే నాకు ఒకసారి కాల్ చేయండి కి వెళ్దాం
ఆ అ చెప్పు నువ్వు కూడా వెళ్తే చెప్పు ఏ థియేటర్లా నడుస్తు ఆనే
సరే అన్న నేను చెప్తా ఈవినింగ్ సరే